హలో
హలో ఆ స్రవంతి హా బాగున్నా నువ్వు బాగున్నావా
ఆ బాగున్నా
ఊ హుం
అయిందా పికిల్ అయిందా
ఆ
అ ఏంటబ్బా స్పెషల్ చేసినవ పిల్లలకేం పెట్టవ్ ఇవాళ
పిల్లలకి ఏం ఈరోజు ఉప్మా చేశి పెట్టినా
ఉప్మా చేశి పెట్టావా ఇగ మా పిల్లలకేం టిఫిన్ చేయలేదు ఒకటి
ఉప్మా చేశి పెట్టినా అన్నమే తిన్నరు తినడం అన్నమే తిన్నర్లే గానీ ఉప్మా ఒకటి బాక్స్ లో ఏశి పెట్టిన
హహా మార్నింగ్ అన్నం తిని ఆఫ్టర్నూన్ బాక్స్ టిఫిన్ తింటవా హహహా అంతే
వాళ్ళ బాక్స్ల మందమే పెట్టన్నరు అక్కన్నాట వాళ్ళకి ఫ్రెండ్స్ అదో ఇదో తెచ్చుకుంటా ఉంటరు కదా కాబట్టి వాళ్ళకక్కడ తినబుద్ధయితదిగ
ఆ అవును
ఉం
మా పిల్లలు కూడ అదే చెప్తార్రు కనీ ఇగ ఆకలై తది ఏం తినకుంటా మధ్యాహ్నం పూట అనీ కొన్నే లైట్గ రైస్ తిన్నాను ఇప్పుడే బాక్స్ లో పప్పుచారు పోసి పెట్కున్న చిన్నోడికేమో తాళింపన్నం కావాలంటా ఫ్రైడ్రైస్ లాగా
ఆ
ఉం హుం
వస్త తియ్యరాదన్న
తిన్నా ఇప్పుడే తిన్నా పనయిపోయింది ఇగ
ఆహా
ఖాళీగనే ఉన్నిగ
ఊమ్
మైబ్బాద్ కెళ్ళే పనుంది మెడిసెన్ తేస్కరావాలి
ఆహా
హాస్పిటల్ హాస్పిటల్ హాస్పిటల్కి మెడిసిన్ కావాలంటే వెళ్తున్న
ఉంహుం
లెలే ఆటో రావాలి ఆటో కోసం వెయిటింగ్
ఉంహుం
ఉంహుం
అయే చూస్తాన
అంటే మెడిసిన్ అంటే
ఆ ఊళ్ళో వాళ్ళకి మన మన హాస్పిటల్కోస్తరు కద
ఉంహుం
ట్యాబ్లెట్స్
అదే అదే
ఇంజెక్షన్స్ తౌసెండ్ రూపీస్ తీసుకొస్తే ఒక వన్ వీక్ అట్లా యూజ్ అయితే తర్వాత అయిపోతే మళ్ళీ తీస్కొస్తా అన్నారు.
ఉహ్
మా సార్ లేరు ఊరికెళ్ళారు. అందుకే నేను ఆ నేను వెళ్తాను. నేను వెళ్ళి కాల్ చేస్తే ఇగ వీళ్ళు చెప్తారు. ఊ మందులు వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారు మళ్ళా తీసుకొనిరావాలి
ఉహ్ ఇగ అదే లే ఊర్లో వాళ్ళకి అటు ఇటు ఓడానికి
ఆ పండి
ఇగ మరి ఈడికి వచ్చి తెచ్చుకోవడానినికి అంటే అడా తీసుకుంటారు కదా
అవును
అ
ఇప్పు సీజనల్ సీజనల్ వ్యాధులు వస్తాయి. సీజనల్ ఫీవర్స్ వస్తాయి. కదా రకరకాల స్టార్ట్ ఐతేయి
ఆ
ఎవలంట
అ
ఏవన్నా ఏళ్ళరా, ఆహా సమ్మర్ లో ఎటైనా ఎల్లేరా పర్యాటక స్థలాలకు ఎల్లారా
అటు ఎం వెళ్లలేదు ఇక మా ఇంటిక పోయినా మా అమ్మ వాళ్ళ ఇంటికి
అమ్మ వాళ్ళ ఇంటికా, మేము కూడా అంతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చినం అంతఇగ ఎటు పోలే ట్ ఎండలు మస్తు కొట్టినాయి. కదా ఈసారీ
ఆ
బాగా అన్నారు.
ఆ
బాగా ఎండలు ఉన్నాయికద ఉన్నాయి అందుకేపోలే
ఇక మా అమ్మ వాళ్ళంటిక్కడ కొంచెం చల్లగానే ఉంటది చెప్ప అట్లుంటే బానేయి మంచిగానే ఉంటది అక్కడ అని వెళ్ళిన
ఓహ్
ఆహ
ఆటోలు లేవు ఏమి లేవు
అంటే బస్సులు రావన్న మాటనా ఆటు
ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ నడవాలి. స్టేజ్ కాడ అే అది కూడా ఆర్డినరీ అయితే ఆపుతారు. ఎక్స్ప్రెస్ ఆపారు.
ఇంకా జలుబు తగ్గిందా. జలుబు తగ్గులేషేగా నీకు
ఆ కొంచెం ఉంది. మెడిసిన్ వాడుతున్న వాయిస్ క్లియర్గా వస్తుందా
కొంచెం, ఇగ అప్పటికంటే కొంచెం బెటరే
కొంచెం బెట్టేరేనా మెడిసిన్ వాడుతున్నా కదా
ఇగ అదే ఇగ లేదంటే ఇగో చాలా రోజులు ఉంటది ఏమి వాడకుంటుంటే
అవును ఇంకా అదే మనం తట్టుకోవలేం
నిన్న వర్షం బానే వచ్చిందా మీ దగ్గర
ఆ వర్షం బానే వచ్చి పట్టదు వర్షం మబ్బు పట్టంగా టక టక వెళ్ళి గిన్నెలు అన్ని తోమేసిన ఏ వర్షం వచ్చేటప్పుడు ఇట్లా ఇల్లు ఊడిచేసిన వంట స్టార్ట్ చేసిన ఇగ తొందర తొందర పిల్లలు రాత్రి వాలే చపాతి చేసుకున్నారు ఇద్దరు పిల్లలు
ఆహా బానే చేసుకున్నారు
నేను చేయనంటే చేయనన్న ఇక మన ఇంట్లో ఉంటానం మన తిడతారు కదా మనొళ్ళు రండట ఎంజానాను
అమ్
చేయననేసరికి వాళ్ళ కోపం వచ్చి వాళ్లే చేసుకున్నారు
మీ అత్తమ్మ వాళ్ళు ఉన్నారా
ఆహా లేరు మా మావయ్య గారు ఉన్నారు అత్తయ్య గారు ఇల్లు సు రిపేర్ చేస్తున్నారే హోమ్ రిపేర్
ఓహో అయితే అక్కడనే ఉన్నారు వాళ్ళు మీరే కదా ఉన్నది ఇంట్లో.
మా మావయ్య కాదు మేము ఉన్నాం
ఆహా
బ అయితే ఇక వాళ్ళ ఏం చేసిందంటే కొంచెం పిండి పిసుకు వున్నరు ఇది ఇట్లా లేనమ్మా అంటే కాదన్న కొంచెం కలిపించిన ఇక రౌండ్ చేసుకుంటే రౌండ్ రాదు కాబట్టి. పెద్ మామూలు చేసుకొని ఒక గిన్నె పెట్టి ఒత్తుతారు అది రౌండ్ సర్కిల్ లాగా వచ్చింది అనే ఒక పెద్దోడు కాలుస్తా
ఉహు
చిన్నోడేమో ఆ హ తావుత్తా
అయినా మనకే మంచిగా రౌండ్గా రావు గాని ఇగ వాళ్ళకేమొత్తాయి గదే
ఓకే
నిన్న మావోడు మా వోళ్ళు కూడా అంతే చెరి కొద్దిసేపు అటు ఇటు అ అంటే వాళ్ళు కాల్సుకుంటది తీసిన్రు అన్నమాట అహా నేనుక్కదాన్నే ఇక అవి కాలడం వేయ్యడం అట్లా ఇబ్బంది అవుతుంద అని కొసేపు ఉన్నారు ఇక
ఈ మగ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి పని ఏదొ అప్పచెప్పాలి
మరి ఏంచెత్తవ్ ఆడపిల్లలు లేని వాళ్ళకి మరి ఇగ అంతే ఉంటది వాళ్ళే అన్ని ఇగ
అ కొంతమంది పెద్దోళ్ళు అంటరు మీరు ఆడపిల్లలాగా పనిచేత్తరార అని అంటరు
అట్ల అంటరు లే కాని మరి మనకున్న వాళ్ళే ఆడపిల్లలైనా మగ పిల్లలైనా వాళ్ళే కాబట్టి మనం ఏదో ఒక పని చెప్పి చెప్పినవ్ అనుకో వాళ్ళ పెద్దగా అయితుంటే కూడా హెల్ప్ చేత్తా ఉంటారు లేదంటే మాత్రం ఇక మొద్దుగా తయారైతా ఉంటారు జేయ్యలేరు అసలే
ఇప్ప చిన్నప్ప నుంచి అలవాటు చేయాల మగ పిల్లలకు పని ఇగ మనం పెద్దగ అయితే చేయలేరు వాళ్లు
మా ఊళ్లో మా వొళ్ళకి చెప్తూనే ఉంటుంది సైడ్లు ఉడవడం అని అయ అని ఇయ అని ఈ పనుల అని చెప్తూనే ఉంటాను నేను
అ అవునా
ఉమ్ ఓక వేళ విననా ఎప్పుడైనా వినరు సరిగ్గా విననప్పుడైనా కౌరుకుంటేనాయినా చెప్తారులే గానీ మొత్తానికి మాదె క ఇగ ఏదో ఒకటి చెప్తాడు మీకు తినడానికి ఏమన్నా చేసిస్తా అదో ఏదో ఏదో ఒకటి చెప్పి
ఏదో ఒకటి ఆశ చూపించి వెళ్ళకు పని చెప్పా
ఇగ అంతే అయితది
అట్లా ఆయితేరే చెత్తారు లేకపోతే చేయరు వాళ్ళు
ఉమ్ హమ్ అవి అట్లా అట్లా ఉంటా అంట అంటే మంచిగా అలవాటు అయిపో
అలవాటైపోతది ఎ చిన్ పెద్దోడు ఆమ్లెట్లు ఇస్తాడు ఎగ్ ఆమ్లెట్ల వేసుకుంటాడు అబ్బాయి
మా వాళ్ళు కూడా ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటరు ఉత్తగా అట్లా ఉమ్ ఆ ఉల్లిగడ్డ వేసి వండుకుంటారు
ఆహహ ఇంక చిప్స్ ఉంటే ఆ చిప్స్ని నోర్లో ఏయమంటాడు నిన్న సమోసా చెప్ప తెప్పించిన అ మంచిగా నిదానంగా పెట్టుకొని మంచిగా దాచుకున్న
అదే ఎన్ని ఇయర్స్ ఉంటాయి మీ వాళ్ళకి
పెద్దోడికి టెన్ చిన్నోడికి సెవెన్
ఓ మా వాళ్ళు కూడా అంతే పెద్దది టెన్ ఇయర్స్ చిన్నోడికి ఏమో నైన్ ఇయర్స్ వన్ ఎన్ వన్ నన్ వన్ ఇయర్ తేడా ఉమ్
మనకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ తేడా
ఉమ్ హమ్
నా అమ్మా రస తిప్పిది ఏమన అంటే అమ్మ ఎయిట్ నైన్
ఆ అదే
అ హా ఇంకా
ఉమ్
ఆటలు గీటలు ఏమి రావట్లే
అదే అదే ఇగ మీకు అటు ఉండవేమో ఎక్కువ
ఆ
ఉమ్ ఇ బస్సులయినా కూడా మరి బస్సులు రావా అసలు ఊర్లకి
బస్సు లోపలికి రావు స్టేషన్ మీద వస్త
ఉమ్ హమ్ మరి ఆడ నుంచి వెళ్ళి ఆటోకు రావాలా స్టేజీ వరకు
ఆ ఎంత డబల్ చార్జీ ఇవ్వాళ్ళ
ఉమ్ హమ్
అంటే వాకేబుల్ డిస్టెన్స్ కాబట్టి నడు ఉండన్నారు ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ ఉంటాయి ఆ ఇంకా పోలే
ఉమ్ హమ్
వోను
మా బర్లు ఒకటే ఒర్రుతున్నాయి వాటికి టైం అయింది పోవడానికి
అవును ఇత్తారు గదా పదకొండింటికి
పది పదినర పదకూండు గంటకి ఇప్తారు అంటే మేము జంగిట్లలో తలుతాం అన్నమాట జంగిడి వేరే వాళ్ళుగా అత్తరుగా నెలకింత తీసుకొని
ఆ
అట్లా వదిలేస్తాం వాటికి టైం అయింది గురుతోంది హ
సరే ఎప్పుడు వస్తారు పిల్లలు వస్త పిల్లలు, స్కూల్ కెళ్ళి ఏ టైం కి వస్తారు.
వాళ్ళు, వచ్చేసరికి, వాళ్ళకి, నాలుగున్నరకి, అట్లా వదిలి, పెడతారు. వాళ్ళు, వచ్చేసరికి, పావు తక్కువ ఐదు అట్ల అవుతది. ఇంటికి, వచ్చేసరికికె,
మా, చెల్లె, కూడా, అంతే,
హా, ఎక్కడ చదివింది. మహిబాద్, లేనా బయ్యారం, అంటే, దగ్గర, నా, మీకు అటు
అ దగ్గరేనే త్రీ ఫోర్ త్రీ ఫోర్ వస్తది. ఫోర్ కిలోమీటర్స్ ఆ వ్యాన్ వ్యాన్ వస్తాది. స్కూల్ వ్యాన్
ఉహూ హ్మ్మ్ అయితే ఆడు దగ్గరనేటు పంపిస్తున్నారా, ఎందుకు బయ్యారం అంటే బస్ అటు బయ్యారం వస్తాయి తెల్సా బస్సులు ఇంకా
ఆ వస్తాయికానీ ఈ స్కూ లో అయితే కొంచెం టైం టేబుల్ మంచిగా ఉంది. కొంచెం రైస్ ఇట్లా తినేసి వెళ్తాది. వేరే స్కూల్ లకు ఎ టైంస్ మార్నింగ్ ఎల్ వస్తా సెవెన్ కర్ల్ ఎయిట్ థర్టీకి వస్తాది.
హు
ఎయిట్ థర్టీకి వస్తే ఓ నైన్ కల్లా కొంచెం రీచ్ అవుతారు. టెన్ మినిట్స్ లోనే రీచ్ అవుతారు కదా
ఆ నికు
ఆ
ఎవరైనా ఉన్నారా నువ్వు ఒకదానివేన
ఎక్కడికి
అ నువ్వు వెళ్ళేది ఒక్కడనివేన ఎవరన్నా ఉన్నారా.
ఆ నేను ఒకదానినే ఉన్నా
హు
వెళ్లే వాళ్ళు వెళ్ళి వచ్చేస్తారుా వన్ అండ్ హాఫ్ అవర్ లో వచ్చేస్తా
ఆహా ఇక మెడిసిన్ తీసుకొని వచ్చుడే కదా ఇగ
ఆ ఏం పర్లేదు లెండి ఎగ్జామ్ ప్యాడ్ కావాలంట మా పెద్దోడికి ఇప్పుడు
ఆహా
చాలలేదమ్మా అంటాడు
మా వోళ్ళకి పోయినసారి తీసుకున్నవి అంటే స్కూలు అది ఇగ మనం స్కూల్ మొత్తం అనంగా తీసుకున్నాం ఇక
ఆహ
ఇగ అవి కొత్తాయే ఇగ అవి తీస్కోఇగ తిస్కోము ఇగ
ఫిఫ్టీ రూపెస్ కే ఇచ్చింది. ఇపుడు హండ్రెడ్ అయితయి ఏమో
అవును మంచియి అయితే అంతే మరి
అప్పుడు హండ్రెడ్కి టూ తీేసుకొచ్చినా పెద్దోడికి కరబ్ చేసుకుంద సుఅ
హ్మ్మ్
చిన్నోడుకి ఎక్కువ అస్లు అట్ందిది కాస్సుకోవ ఉంటది
ఆ
ప దొడతేతే దాదే పడే
ఆహా సరలే మరి ఆ సరే